హలో! హలో! వినిపిస్తుంది ఆ వినిపిస్తుంది అక్కా.
హాలో!
ఏం లేదక్కా నాలుగు మీరు?
ఆ నార్మల్లే రా కూర్చున్నా.
తిన్నారా?
ఆ తిన్నార? తిన్నావా నువ్వు?
తిన్నాక్కా ఇప్పుడే కొంచం. ఫీవర్ వచ్చింది అయితే
ఆహా
ఏం సాంబార్ ఇవ్వాలా మండే గదా
ఆహా
సాంబారు అవునా.
ఉ
ఏం చేస్తున్నారు అక్కా? ఏంటి మరి విషయాలు.
ఏముందిరా చెప్పాలి.
ఎండ కొడుతుందా మీకు
లేదురా కొంచెం బెటరే గాని బాగా వేడి వేడి గాలి
అవునా
మ్ వేడి గాలి వస్తుంది.
మీకు బెటర్ అంటే సంతోషమే అక్కా
ఇష్టమే కానీ ఇంత వేడా ఎండ కొడుతుందిరా బాగానే
మ్ హూ
ఎండక్ పడతయన్ ఎండక్ పొద్దున కొంచమ్ వర్షం పడ్డట్టు అయింది
ఆ
పడతదేమో అనుకున్నాం గాని పల్లె లైట్ గా రొండు చుక్కల్ పడ్డది పెయింది
ఔనా ఇంక్య మాకా మాక్ కు మానింగ్ చేమింగ్ మనకి ఎండాకాలం ఎట్లా కొట్టింది మానింగ్ సెవెనున్ కీ ఈవినింగ్ ఫోర్ వరకి సేమ్ అట్లనే ఉంటాంది ఈవినింగ్ తర్వాత ఫుల్ ఎండగోడతాంది ఫోర్ వరికి ఎండ కోట్టినంక ఈ కొంచెం ఈవినింగ్ టైం కొంచెం చల్లబడతాంది చల్లబడి కానీ హీట్ బా అయితది ఇవాళ్ళైతే ఎండ అసల్
బావోస్తంది మళ్ళా ఇంకొకటి ఊవా వాతావరణం కూల్ అయినట్టే అయ్ తంది మళ్ళీ ఎండోస్తంది
ఆ ఎన్ని డేస్ మంచిగనే ఉండే కానీ మన ఇ మనకి హెల్త్ మంచిగా లేదు అది కొంచెం అయినా కూడా బాగయ్ ఇన ట్టన్ పిస్
ఔనౌనువు అట్లనే ఉంటదిరా అట్లనే ఉంటది కనీ ఈ సంవత్సరం ఎండలు బా గోట్టిన్నాయ్ గదా
ఔన్ చాలా లించ్ నేన్ చిన్నప్ పు పుట్టిన కాడ్ కేళ్ నైటీన్ ఇయర్స్ నుంచి ఇప్పుడే ఫస్ట్ టైం ఇంత ఎండన్ చూడాడమ్ నేను
ఔను బా గోట్టినయ్ రా
ఉమ్ పోయినసారి ఎండల్ లేకుండే కనీ వర్షాలు బా గొట్టినయ్
ఆ ఏందిరా
అనేసారీ ఎండలంతా కొట్టలే కదా
లేదు లేదు ఈ సారే
ఉమ్ కనీ వర్షం బాగపడింది
మరి ఈసారి కూడా అట్నే ఉంటది కావచ్చు
ఔన్ ఈసార్ చానా వడతాయ్ ఎండ వర్ షాలు ఉమ్ ఈసార్ వర్షాల్ చాలనుంటే చలి కూడా చాలానే ఉంటదనుకుంటా
ఔను ఏదోక్కటి ఎఫెక్ట్ పడ్డా కూడా ఇంకా మీగత రెండికి కుడా పడతయ్ కదరా
ఔను మాక్ దేలిశిన వాళ్ళే ఎండలకి చాలా మంది జనిపేళ్ళు పాపం కొచ్చేన్ నేనా
ఉమ్
అహా నేను నాక్ భయం హెవన్ చన్ పెయ్ నా కాడికి అహ తెలిసిన వాళ్ళే అట్లా అంటే మన నియర్ బైస్ గాదుగా కేటా ఎల్తమ్ మనం ఇట్లా మమ్మీ వాళ్ ఏళ్ళేశోస్తర్ త మళ్ళా యూత్ కూడా యన్ పెళ్ళంట టోంటీ ఫోర్ ఇయర్స్ వాళ్ళు టోంటి ఫై ఇయర్స్ వాళు ఎండలకే
అయినా ఎండలకు గంత ఏజ్ వల్ జన్ పోవడమ్ ఏందిరా మామూలు నిజంగా నువ్ అన్నట్టు ఫిఫ్ టీ ఫిఫ్టీ ఫైనోల్ జచ్చిపోయ్ రంటే అది వేరు
ఆ అదే నేన్ షాక్ మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ అంట టోంటి ఫోరో టోంటి ఫైవ్ ఉంటయంట అయ్ నా ఆ ఎండలో ఓయోచ్చినంట ఒచ్చినంక వాటర్ ఓడ తాగిన్ అంట కతమిగా
అరే అంటే ఏమన్నా వాన్ థింగ్స్ ఐనయ
ఏమో అంత క్లారిటీగా తెలి అంట అంత చెప్పలే కానీ వాటర్ తాగిన్నంటే చెక్ ఇక్కడత్తాంది అట్ల ఎట్లనే అయితుంది ఇట్ల ఎట్లనొ అయితాంది అని అంటే హాస్పిటల్ తీసుకోపోతే ఖతం ఇగ
అయనకు కొంచెం ఆ ఎంత దెబ్బ తాకింది కొందరికి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటదిరా మనిషి వాళ్ళు చూడటనికి బానే ఉంటారు కానీ ఇమ్యూనిటీ పవర్ ఉండదు
ఆ
దాని వల్లంత ఎఫెక్ట్ పడుతది
నా కూడా ఇమ్మ్యూనిటి పవర్ బ తక్కువ
తినాలి రా మంచిగా తినాలి కొంచెం ఇమ్యూ టికి సంబంధించిన ఫుడ్లు తీసుకోవాలి ఎక్కువ మా దగ్గర ఇమ్యూనిటీ పెంచడం కోస ఒక డ్రింక్ ఉందిరా యూజ్ చేస్తావరా
మల్లి చేస్తాక్క
ఏ మన కూలింగ్ టైపే ఉంటది వారానికి ఒకటి తీసుకోవాలి అల్లా ఫోర్ ఫైవ్ బాటిల్స్ వస్తాయి
బాటల్ లో మిక్స్ చేసి తగుడ
లేదురా డైరెక్ట్ మనం కూల్ డ్రింక్ తాగినట్టే
ఆహా ఆ
ఆ సేమ్ అలానే వస్తది నీకు కావాలంటే చెప్పు నేను పంపిస్తా
ఇంకా
బాగుంటది నువ్వు కావాలంటే ఒక రెండు నెల అట్ల తాగి చూడు నీకు తెలుస్తది
సైడ్ ఎఫెక్ట్స్ ఏముండేగ
ఏముండవు అస్సలేముండవు నేను కూడా యూజ్ చేస్తున్నా డిహైడ్రేషన్ కాకుండా ఉంటది ప్లస్ మనం ఎప్పటికి యాక్టివ్గా ఉంటాం తెలుసా
నిజనా ఈజ్ ఈజీగా డిహైడ్రేట్ అయిపోతుంది నేను వాటర్ ఎక్కువ తాగా అందరు టూ టూ లీటర్
ఆ బెటర్ ఇంకా ఆ ఇప్పుడు ఇట్లా వాటర్ కొంచం తాగడం ఇష్టం లేని వా ఉన్న వాళ్ళకైతే ఇది ఇంకా బెటర్
చల్ తాగుతా కావచ్చు డే అంత కంపేర్ చేస్తే
అయితే నువ్వు ఇది ఖచ్చితంగా యూజ్ చేయ్యాలరా
మళ్ళీ తేపకి ఫీవర్
ఆ ఆ ఓకే ఓకే అయితే నువ్వు ఇది వాడు నీకు ఎలాం టి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఫీవర్ కూడా రాకుండ చూడు ఇంకా నువ్వు ఒకసారి
ఆ చూస్త
ఆ ఇవి ఫోర్ ఫైవ్ వస్తాయిరా కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అట్ల ఉంటదిరా త
ఉ
మల్ల ఫో నాలుగయి
ఏబిసి మాల్ట్ లెక్క ఏమనా ఉన్నాయా ఏబిసి మాల్ట్ లా
అట్లా ఏం లేవురా ఇది డైరెక్ట్ మా కంపెనీ నుంచి వస్తది
ఉహు
నేను కూడా యూస్ చేసిన బాగా అనిపించింది కాకపోతే ఒక్కసారి నువ్వు వాడి చూడరాదు తెలుస్తది కదా
ఉమ్ అవును ఏదైనా మనం వాడితేనే తెలుస్తది జడ్జి చేస్త
చూడు నువ్వు ఏముందిరా ఇప్పుడు మెడిసిన్ పెడితే వానికి వెయ్యి రూపాయలు పెడతాం అవునా కదా అది ఏదో బెట్టే బదులు నాచురల్ గా తీసుకుంటే బెటర్ కదా
ఆ
వాటికి ఆ మెడిసిన్ వల్ల ఇంక ఏదన్నా అయితంది అదే మనం న్యాచురల్ గా తీసుకు నం అనుకో ఎలాంటి ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్ రావు మంచి వాటర్ తాగిన ఫీలింగ్ ఉంటది బెస్ట్ క్వాలిటీ కూడా
అవును
మళ్ళ అది ఫ్రిడ్జ్ లో పెట్టన కూడా అవసరం లేదు బాటిల్ తెలుసా అంత కూల్ గా ఉంటాయి ఎంతసేపటి కయినా కూడా బాగుంటది ఇంకా హెల్త్ బాగుందారా మరి
అంటే కొంచెం ఫీవర్ అ అంతే కానీ ఇట్లా ఏమంటారు అం
అంటే నీకు ఎట్ల ఎన్ని రోజులకు ఒక్కసారి వస్తది ఫీవర్ ఇలా
నాకు చిన్నప్పుడయితే ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఫి ఫిఫ్టీన్ డేస్ కే వచ్చేది ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇ వస్త అంటే పూర్తిగాపోదుఅని అంటారు డాక్టర్స్ లోపల కొంచం ఉంటది మళ్ళీగా సరిగ్గా తినకపోయేసరికి మళ్ళీ అది వెంటనే ఎఫెక్ట్ పడి మళ్ళీ ఎక్కువ అయిపోతది అని అం
ఆ ఆ సరేరా నువ్వు ఇది కచ్చతంగా నువ్వు ఇది వాడు డి చూడునీకు రిజల్ట్ వస్తది మళ్ళీ నువ్వే అక్క నాకు ఇంకో రెండు బాటిల్ ఆడర్ పెట్టవా అంటవు తెలుసా డా డాక్టర్ దగ్గర కూడా పోవాల్సిన అవసరం కూడా ఉండదు
అదొక ఏమంటారో నాకు జల్దీ నీరసం వస్తది జల్ది నే నేను చేస్తా అందరి తీరు పనిచేస్తా చెయ అంటలేను చేస్తా కానీ ఎక్కువ చేస్తే ఏమయిత అంటే ఇక నాకే చాతన కాదు మనము ఓకే రోజు చేసి రెండు రోజులు పడుకోవాలి వస్తా
ఉం అవునా ఓకేరా నువ్వు ఖచ్చ తంగా నేను ఒకసారి నీకు చేస్తా డైరెక్ట్ ఇంటికే వస్తా వస్తది
ఓకే
వాడి చూడు తెలుస్తది రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అని ఇంకెవరికన్నా కావాలన్నా చెప్పు నువ్వు వాడి నాకా కావాలని అంటారు కదా
మీ దాంట్లో లావు కావడానికి ఏమన్నా ఉన్నాయా మెడిసిన్స్
లావు కావడానిక ఉన్నాయిరా కోర్సే ఉంది డైరెక్ట్
మా ఫ్రెండ్ ఒక ఆమె అంటే నేనే ఆమె ఇంకా నాయనే బక్క అంటే నాకైనా బక్క గాఉంటుది కట్టే లేక్క తనకి తను ఎన్నో మెడిసిన్స్ ఎన్నో డాక్టర్స్ దగ్గర అయింది ఎన్నో మెడిసిన్స్ వాడింది అయినా అమే అమే ఇంక మనమే మనమే ప్రోటీన్ ఫుడ్ తీసుకోము కదా ఆమె మార్నింగ్ గిట్లా ఆల్మండ్స్ తీసుకుంటది లడ్డు తీసుకుంటది అన్న ఇట్లా మన్ మీరు చెప్పారు కదా నచ్చది లడ్డు అట్లా తీసుకుంటది మళ్ళ ఫుడ్ తీసుకుంటారు మంచి
ఎన్ని తీసుకున్నా కూడా అలానే లా బక్కగ ఉంటుందా
ఆ అది ఆమే ప్రాబ్లం అది
ఓకే ఓకే ఆమె ప్రా నేను ఆమె కూడా చెప్పిన ఉంది మ దగ్గర
మ్
ఎగ్జాక్ట్లీ ఫోర్ మంత్స్ డైరెక్ట్ వాళ్ళ సార్ వాళ్ళు మనకి ఏం చెప్తారో అది ఖచ్చితంగా పాటించాలి ఏ ఒక్కటి మిస్ అయ్యొద్దు చేస్తదా అంటే వాళ్ళు కొన్ని రకాల ఎక్సర్సైజ్లు చెప్తా ఉంటారు రాగట్లా
అవును ఏదైనా కన్సిస్టెన్సీ వాడుతేనే రిజల్ట్స్ వస్ స్తదంట కదా మనము ఒక పైహేన్ పదిహను రోజులు వేసుకుంటే మళ్ళ పదిహేను రోజులు గ్యాపిచ్చి మళ్ళ పదిహేను రోజులు నిను కూడా సేమ్ ఇట్లనే
అట్ల చేస్తే ఇంకా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయితయి తేల్సా
అంతే అంటావా ఏబిసి చుస్ ఎవరో సజెస్ట్ చేసిండ్రు స్కిన్ మీద మొత్తం త ఏమొ అయితనైతే ఏబీసిస్ తావు నీకు సెట్ అయితయని ఫిఫ్టీన్ డేస్ ఆగిన మంచి సెట్ అయింది ఫేస్ కూడా గ్లో అయింది మళ్ళ ఇంటికి ఒ హాస్టల్ లో ఉన్న ప్పుడు ఇగ డెయిలీ లేవడం తాగుడం కాలేజీ పోవడం రావడం గుర్తుండే ఇంటికోచ్చినా అది అయిపోయింది పౌడర్ పౌడర్ టైప్ తీసుకున్నా మనక్ హస్టాల్ లో అంటే ఇట్లా ఉండదు కదా హాస్టల్ లో మనకి ఫ్రిడ్జెస్ ఉంటే ఫ్రూట్ జ్యూస్ చేసుకొని పెట్టుకునుడే గ్రైండ్ చేయనియరు కదా మనని కరెంట్ బిల్ ఎక్కువ వస్తది అనేసి ఇగ మమ్మీ ఏం చేసింది నాచురల్ గ బీట్రూట్ క్యారెట్ ఆ అం ఆమ్లా అవన్ని వఇట్ల త్ తుర్ తరిమింది ఎండ పెట్టింది తుర్మి నాషల్గా అ ఎండ పెట్టింది ఒక ఆ ఒక త్రీ డేస్ ఎండలో పెట్టింది అవెండినయి తరువాత దాన్ని తీస్ కోని గ్రైండ్ చేసుకున్నాం పౌడర్ అయిపోయింది మళ్ళా స్ట్రైన్ చేసుకుంటే పౌడర్ అ పౌడర్ ను వాటర్
నేను చెప్పేది కూడా నాచురల్ దేరా
మ్
సరే రా ఇంగో వేరే కాలోస్తుంది
ఓకే